హలో
నమస్కారాలండి
నమస్కార అండి బాగున్నారా
అవునా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏంని ఇస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే వంట చేసుకుంటున్నాం అ రేమ చాలు
అవునా ఇంద లేదా అండి ఇంకా ఆలస్యంయింది
ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే బయటక వెళ సచ్చం
ఏం కూర అండుకుంటున్నారంండి
చికెన్ కర్రీ వండుకుంటున్నా కోడి కూూర ఆ మీర కూడా
ఆలు వంకాయ్ గుత్తి వంకాయ గుత్తివంకాయండి మ్
ఈ రోజు ఏం స్పెషల్ ఇట్లా ఏం లేదా కొత్తది
లేదండి బగారన్నం గుత్తి వంకాయక కూర పెట్టారు
అవునా
మీరు ఒట్టనం అనుకుంటున్నారా బగార ఆ ఇవ్వండి పంపించండి తింటం
పంపిస్తా మా స్నేహితుడు జేత్తాండు మా స్నేహితుడు జేసినాక పంపిస్తాం అయితే
అవునా అండి దగ్గర దీసుకుంటున్నారా దూరం దీసుకుంటున్నారా
అంటే ఇగ నలుగురం ఉంటాం కాబట్టి కొంచెం దగ్గరకే చేసుకుంటాం
అవునా అయితే బావుంటదండి
ఆ విత్తు మళ్ళా అల్లా ఉడకబెట్టిన కోడిగుడ్డు కూడా ఇంకా బెట్ట అంటే రోజుకు ఒక ఎగ్ తినే కొడి గుడ్డు తినే పడుకుంటాం అందుకే అట్లా కోడిగుడ్డు
అది పొద్దున్న తింటే బలమొత్తదండి అదే గాని పొద్దున్న తింటే మంచిది కదండి
సాయ సాయంత్రం పూట అన్నం ఎక్కువ తినమండి అందుక్ కనే కోడిగుడ్డు తినే పండుకుంటాం ఎక్కువ
అవునా మరి అన్నం తినంది ఇదేం చికెన్ దెచ్చుకున్నారండి కోడి కూర
అంటే చపాతీలు ఉంటాయా చపాతీలు తింటాం సాయంత్రం పూట అందుకని చపాతీలతో తిన్నా చపాతీలతో చేసుకుంటాం అవి కూడా చేసుకునుడే చపాతీలు కూడా ఆ
అవునా
కూరండి గుత్తివంకాయ కూరన ఆ చేస్తాం మేము చపాతీలు చేస్తాం బగారా చేస్తాం ఆ
అవునా మీకు అన్ని వచ్చయితే వంటలు
ఆ అన్ని వచ్చండి మాకు వర్షాలు పడుతున్నాయా ఇప్పుడు వర్షం పడుతుందా మీ సైడు
త
మీ మీకు
నిన్న పడిందండి నిన్న సాయంత్రం ఫుల్ పడ్డదండి మ్
అవునా ఇవాళ పడలేదా ఇవాళ మాకు
పిల్ల
ఇవాళ మా అక్కడ ఫుల్ వర్షం పడతదండి అసలు హా మాకాడ ఫుల్ వర్షం పడుతుంది ఇప్పటికి కూడా వర్షం పడు చానా పడుతుంది వర్షం ఇప్పటిక్ గూడా
అవునా మీరు ఎక్కడుంటరండి
మేము మా విలేజీల్లో ఉంటామండి ఇక్కడ్నే
అవునా
ఆ
మాకు ఈ రోజు వర్షం ఏమి లేదండి
మా కాడ ఫుల్ వర్షం పడుతుంది గాలి అంటే గాలి బాగా వస్ తాంది చెట్లు ఊగుతున్నాయి ఉరుముతుంది అంత భయం భయం ఉంది ఆ
అవునా మరి కరెంట్ పోతది కదండి వర్షం ఎక్కువ పడితే మీరు ఎప్పుడు ఆన్ చేసుకొని ఎప్పుడు తింటారు ఇంకా
అంటే మాది అదే అండి మీకంటే ఎలక్ట్రిక్ లైకు లైట్ ఉంటది కదా ఆ లైట్ పెట్టుకొని తింటాం ఉమ్ ఆ అది వాడతాం ఆ లైట్ పెట్టుకొని తిని అదే ఏం రావండి అంటే మా మా జుట్టు అంతా అదే ఉంటది అంటే జాలి లె క్క కట్టి ఉంటది అల్లనుంచెలేం రావు మాకు వచ్చినా కూడా లై ఎ ఉంటది కదండి ఫ్యాన్ ఇట్లా ఫ్యాన్ ఎట్లా తిరు తది లైట్ ఉంటది, మళ్ళా జనరేటర్ కూడా ఉన్నది మాకు ఆ
అవునా
అయితే మీకాడ వర్షం పడతలేదా మాకాడ గింత వర్షం పడుతుంది ఇవాటికి నాలుగు రోజుల నుంచెలి అదే వర్షం పడుతుంది
హలో
ఆ ఇవ్వాటికి నాలుగు రోజుల నుంచి అదే వర్షం పడుతుంది గానీ అసలు వర్షమే తగ్గుతలేదు మాకు
అవునా మాకీరోజు వర్షమే లేదండి బానే ఉంది ది వాతావరణం అయితే ఇప్పటికి
అవునా, అయినా మరి మా దిక్కు అంటే మా దిక్కు చెట్లు
మబ్బొచ్చినట్టు వచ్చింది గాని నీ సాయంత్రం అవునా
అంటే మీ సైడ్ ఏమన్నా పత్ పత్తి మెుక్కజొన్న ఇట్లా పెడ తారా మీరు పోలంల్నే ఆహా అంటే మీ సైడు పంట పొలాలు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా
అమ్మోలకున్నది
నానమ్మ వాళ్ళకుందా మీకు లేవా అండి అయితే ఆ
మీరు పెట్టారా అండి
ఆ మేము పెట్టినాం మేం పత్తి గింజలు పెట్టినాం మోలిసినయ్ అవి కూడా కొంచెం ఎత్తైనాయండి కొంచెం ఇంతెత్తయినాయ్ మొన్ననే మందేసినాం వాటికి
అన్ వర్షం పడితే ఏం కదాండి
అంటే ఇగ వర్షం అప్పుడు మీ వర్షం కొట్ట ముందుకే కొట్టిన పెట్టిన తర్వాతికి వర్షం పడుతది మందేసిన తర్వాతి మళ్ళా వర్షం పడుతుంది మూడు రోజుల నుంచి వర్షమే పడుతుంది మెున్నేసినా కాంచెలి, మంచి ఆ ఈ పెరుగు పెరుగుపోత్తోనోత్తయ్ గా ఆ ఏం కాదు బలం అంటే కొంచెం గట్టిగా అయినయ్ చెట్లు
ఊహూ
ఉమ్ అంటే చిన్న చిన్న మెులకలు ఉంటేనో కరాబ్ అవుతాయి గాని చిన్న చిన్న మెుల్కలు లేక ఖరాబ్ కావు అవి
ఊహు మీరు కూడా పెట్టడానికి పోయిర్రా అండి
ఆ మేము కూడా పెట్టనికి వోతా నేన్ ను మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు అందరం వెళ్తాం మేమ్ మేమే పెట్టుకుంటాం అది కూలోల్ల గిలోల్లన్ ఎవ్వల్ని పిలువం
అయితే మీర్ మీరే పని చేసుకుంటురు మంచిగా పైసలు పోకుండా
ఆ పైసలు కూడా ఇగ కష్టపడాలి కదండి బయటికి ఎవ్వరికిచ్చినా పైసలు ఇవ్వాల్సింది కాబట్టి మేము ఖాళీగా ఉండుడేందు
అంతే లేండి మనది మనం చేసుకోవడంలో తప్పు లేదుగద
ఆ అందుకేగా మాది మేమే చేసుకుంటున్నాం, మాది మేమే చేసుకున్నాం మళ్ళా తర్వాతి కి మాకేమన్నా పనికి అవసరం ఉన్నా కూడా వేరేటోళ్ళకి కూడా పోతే వాళ్ళు మాకు కూడా వచ్చేసిర్రు వత్తరు
అవునా ఎన్ని.
ఇ వి స్ సబ్జెక్టు ఇస్ ప్రాక్టికల్. మాకు పది ఎకరాలు ఉన్నదండి. పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు వరి, ఐదు ఎకరాలు పత్తి.
అదంతా మీరె పెట్టుకున్నారా.
ఆ మేమే పెట్టుకున్నాము. పత్తి, పత్తి ఎండి ఒక రోజు పట్టి పట్టిందండి గంతే. ఒకటె రోజు.
పత్తి ఒక్కరు వట్టిందా. ఐదు, ఐదు. మ్ అంటరు, ఐదు ఎకరాల్ మీకు ఒక రోజులనె పెట్. లెషింరా
ఆ పొద్దుగాల ఆరు గంటల పోతే సాయంత్రం మళ్ళ చీకటివడే లోపు అన్ని కతం అయిపో. అయిపోయింది అంతా తెచ్చి కట్టేయడం.
అవునా, మరి నిలవడలేదా అండి మీరు.
అంటే ఇగా ఆ ఒక్క రోజు కష్టపడాలని అందరం కష్టపడ్డం ఇగ.
ఓ అవునా.
ఆ వుత్తప్పుడు అంటే ఎప్పుడొ ఇగ అటుఇటు తిరుగుడే అయితది కాబట్టి, చదువుకునుడు ఇదే అయితది కాబట్టి. ట్టి, ఆ ఒక్క రోజన్నా కష్టపడాలని కష్టవడ ఆ ఒక్క రోజే వెట్టి. ట్టేసినం ఇగ మేము. మీకు వెట్టనీకి వచ్చా అండి పత్తి గింజలు.
మాకు రాదండి మొన్ననే పొలం పని నేర్చుకున్నా.
అవునా. మాకు పత్తి గింజలు పెట్టడం వచ్చు. వరి ఉహ్ అవి ఉంటాయి కదా బత్తాలు నింపడం, బత్తాలు మోయడం వచ్చు. అన్ని పనులు ఒచ్చండి. చాలా వరకి.
నింపుడు ఎన అవునా, నేను మొన్ననే నేర్చుకున్నా అండి నేర్చుకోవాలని చెప్పి. వచ్చింది కానీ, ఈ సంవత్సరం నుండి వయు పెట్టాలి మాది కూడా.
ఆహా అంటే మేము ప్రతి సంవత్సరం కి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి మేమే పెట్టుకుంటున్నాం. చ్
అవునా.
ఆ ఈ సారే ఇంకా కొంచెం
మ్ ఇప్పుడు. ఎన్ని నెలలు పడుతదండి, పత్తి రావడానికి.
పత్తి రావడానికి ఆ ఆరు, ఏడు నెలలు పడుతదండి.
అవునా, పత్తి కూడా మీరె వీక్కుంటరా.
హే లేద కూలీలు వత్తరండి గ దంతా పెట్. పెట్టడం ఈజీ యే కాని, తీయడం కష్టం కదండి.
అవునా, ఎంతొత్తయ్ అంటే ఎంత ఇత్తరు అండి, ఒకరికి.
అప్పటికి అప్పుడు ఒక్కరికి మూడు వందలు, నాలుగు వందలు, గంతే అండి. ఒక రోజుకి.
అవునా మరి మీకు మిగుల్తయా అండి, ఏం అన్న. లేకపోతే అక్కడికక్కడి ఖర్చులు అయిపోతయా.
ఆ ఇగ మిగుళ్తే ఎకరం పేరు మీద ఒక ఇరవై వేలు ఇట్లా మిగులుతాయండి. హ
మ్
ముప్పై వేలు ఇట్ల మిగులుతాయ్.
అవునా ఆరునెల్లు కష్టపడితే ముప్పై వేలు అత్తయా.
ముప్పై వేలు వస్తాయి కావచ్చు అండి ఏమో
ఏంటండీ అర్ధం కాలే
ఇగ ముప్పై వేలు వస్తాయి ఇగ ఖర్చు గిట్లా ఏముండదు కదండీ పత్తికే అట్లా వత్తయ్ అంటే ఇగ వరికి ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి ఏమో
అంతే అండి ఇగ అవ్వైనా మిగులుతున్నాయిలేండి
ఆ ఇగ మొత్తం అ దాని పేరు మీద దీని పేరు మీద ఇ పది ఎకరాల పేరు మీద ఒక ఐదు ఆరు లక్షలు మీగులుతాయండి అంతే
అమ్మో బానే కదండి
అంటే ఇగ ఇంట్ల ఐదుగురం కష్టపడుతాన్నాము గా మాత్రం సంపాదించాలి ఆరు ఏడు నెలలు అండి
ఆ సరే అండి మరి తినండి ఇక మీరు అన్నం
బాయ్ అండి
ఆ ఉంటా